హ హలో హలో
హలో బాన్నారా అండి కు చిన్న మ
ఇ గొంత అంతేలిండి
రోజ హమ్ చాపాది ఏం ఫోన్ చేశారు తిన్నారా అండి
ఆ తిన్నావా అండి
ఏం గు రంది
పొద్దున్న రొయ్యల కర్ర చేసా మధ్యాహ్నం బిర్యానీ చేసా
ఉ సాంత్రంగా ఉండది
అదే బిర్యానీ ఉన్నదండి అదే సరిపోతుది
ఆ
అ
ఇంకా మీరు పల్ల స్టేం చేస్తారండి
ఎన్నండి
పొట్తి నుంచింతె పొతున లేదు లేచిన కానీంచి డైలీ యాక్టివిటీస్ ఏంటది
పోద్దున లేస్ మీరు ఏం చేస్తార అని అడుగుతా అంటే మైకి ఇంట్లో పలు తెలవా
అదే అండి ఇంట్లో పనులే ఏమేమి చేస్తారా అని
ఉదుగాళ్ ఎంనా పది పకెట్ల నీళ్ళురు ముంద రోడ్ అంతా గడుగుతాండి ఇంటి ముందు సందు ఇంటి వెనక అంత రోడ్ంతా గడగడానికి ఒక పదిహేను బిందెలు నిలబడతాయండి రోజు ఎటి బ అన్ని కడుక్కొని మంచిగా ఊడ్సి చల్ నండి చలిక ముగ్గేస్తాం
అ ముగిసిన తర్వాత ఇంకేం చేస్తారండి
పంపు వత్తదండి పంపు ఆ దిక్కోల పంపు పోద్ అని ఆరు ఆరు నరక బర్ర్ కొత్త గా ఉంటదామె పంపు
హ్మ్
హ్మ్ ఆ పంపు నీళ్ళు మోసి వేడి నీళ్ళు పెట్టి మాఆయనని లేప్ చెప్పడాలకు మాఆయనే గా చిన్న చిన్న కళ్ళు మూసుకొని తెరుసుకుంట బయటకు వత్తడండి. వచ్చి నీళ్ళ్ కాగినయా అని అం లేవు ముందుకే ఆ కాగినియ్ అనంగానే కతంగా పోయి ఆ బాత్రూమ్ లో చూత్తడు స్నానం చే త్తడండి ఓ పది నిమిషాలు షేవింగ్ చేసుకుంటడండి తర్వాత ఇక పోయి స్నానం చేత్తడు స్నానం చేసి వచ్చినాంక ఇక మల్లా అయన వచ్చేలకు దేవుని రూ సాఫ చేసి పెట్టంగానే ఎ గంట కొడతాడండి పూజెత్తాడు దేవుడికి దీపం ముట్టిత్తాడండి ముందు సానం చేయంగానే ముందు మాత్రం ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న మొక్కుంటారండి ఫోటోకి
అవునా మంచి అలవాటే
తర్వాత దేవుడి దగ్గర పోయి గంట కొడతాడండి దీపాలు ముట్టిచ్చి ఇంగా టైమైంద్ టైమైంది ఇంగా ఏందండి
మంచి అలవాట్లే ఉన్నాయి కదండి
మంచి అలవాట్లే ఉన్నాయండి కానీ నాగ్గరకి వచ్చేళ్కే శాడిస్ట్ అలవాట్లు ఉంటాయండి
అట్లాంటి మాట్లు మాట్లాడొద్దు అందులో
సరే సరేలేండి హ్మ్ ఇగా పొద్దున హ్మ్
హ్మ్ ఇంక అంటే పొద్దున్న లేసిన కానీంచి పనులే ఉంటాయ్ మీకు తీరిక ఉండదా అని అంటున్నారు అం మన
మాగా కర్ కిక్ అండి ఈ ఎనిమిది శాత వన్ టైమ్ అయితుందనంగానే దవదవా కుక్ చేయాలే అన్నం కుక్ చేయాలే పాలు వేడి చేయాలే ఆ కూర వొండాలే బాక్స్ పెట్టాలి ఆ బాక్స్ పట్టుకొని ఎనిమిది గంటలకు శాతం అన ఆయన బాయ్ అని చెప్ప పంగనే మల్ల ఏ ఎనిమిది బావు నుంచి ఇంట్లో బ బట్టలు ఉంటాయండి వాషింగ్ మిషన్ చేసి అది జాడయాలే
హ ఎందుకంటే మీ వాషింగ్ మిషిన్ పిండి జాడించదా అది కాదా
అ రెండు ఉన్నాయి కానీండి పైన ట్యాంక్కి పైపులు పెట్టలేదు కొత్తది మొన్ననే కొన్నాం గాని
అవునా ఏం కూర వొండారండి మరి ఇవాళ
రొయ్యల కూర వొండినండి
అవునా మీకు రొయ్యలంటే బాగ ఇష్టమా
కాదు మా బిడ్డకి ఇష్టం అండి ఆమనా ప్రాణం తిన్నది కొనేదాకా అవి అవిస దొరకవు అవి ఎట్లా ఇట్లో ఒక రోజు పొద్దున్న దొరికినాయ్ హ్మ్ హ్మ్
మీకు పనసకాయ్ బిర్యానీ తెలుసా అండి
అదేంటిదండి నాకు తెలవదు
ఆ అదే అండి పనసకాయ బిర్యానీ చేస్తారు ఆంధ్ర సైడ్ ఫేమస్ అనమాట అది
మాది తెలంగాణ అండి ఆంధ్ర కాదు
ఆహా అంటే మీరు కావాలంటే రెసిపీ చెప్తాను
మాకు ఆంధ్ర వంటలు కావాలి ఎందుకండి మాకు తెలంగాణ వంటలు కావాలె
అలా అనదని చెప్పా కదండి ఇందాకే అట్లా మాట్లాడొద్దని
మ్మ్ సరే సరే అండి
సరేలేండి మీరు ట్రాన్స్పర్ ఎట్లావుండేదో చెప్పండి హలో మీరు ప్రాన్స్ కోర్ ఎలా ఉంటారండి చెప్పండి
కొంచెం చింతపండ్ నానేసుకోవాలండి ఒక ఉల్లిగడ్డ కోసుకోవాలి. ఆ రొయ్యలు పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకొని ఆ
ఇంకా చెప్పండి
ఏ ఎందుకు మీక్ షో కూడా అండి చెప్తే వినబడత లేదా
ఆ నా నాక్ చెవ్వుడు వినపడ్దు నిదానంజంగా చెప్
అయ్యో చోవ్డు మీషన్ తెచ్చుకోపోయిడ్ర అండి
కొనుక్కుంటా అండి అంటే మీ వాయిస్ విన్నాక
మ్ చోవులో మిషిన్ కొనుకోండి మంచిగా వినపడుతది హు
చెప్పేరు కదా కొనుక్కుంటానండి
ఆ
మీకు మీకు బాగా ఎక్కువన్నటుదండి
మాకు బీపీ లేదండి షుగర్ ఉన్నది.
ఆ షుగర్ పేషెంటా
హ్మ్ హ్మ్ ఆ మా బిడ్టజేబట్టి టెన్షన్ పెరిగి షుగర్ వచ్చిందండి నాకు ఉత్తగా రాలే
అవునా అండి మేము బిడ్డ టెన్షన్
ఇట్లా మా పెద్ద బిడ్డ మాకు టెన్షనండి చాలా టెన్షన్ ఆమెతోనే
హ్మ్ హు
ఆమె కో బాబు పుట్టాడండి ఇక ఆమె కో బాబు పుట్టాడు ఇక ఆయనకి ఈ అనడు ఈమెకు ఆ అనడు మాకు బతుకు అంత ఇదే సరిపోతాంది.
అవునా చెప్పండి ప్రాన్స్ కూర ఎలా ఉండాలో
ఒక ఉల్లిగడ్డ కొయ్యాలండి
ఎట్లా అండి పొడుగ్గానా సన్నగాన నిలువుగాన అ డ్డంగానా
చిన్న చిన్న ముక్కలు కడిగేసుకోవాలండి
ఓహో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా అలా నిదానంగా చెప్పండి అర్థం అయితది త్వరగా త్వరగా చెప్తే ఏమవుతదంటే మీకు చెప్పినట్టు ఉండదు నాక్ విన్నట్టు ఉండదు అలా
హ
అర్థమైందా అండి
ఉమ్ ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలండి చిన్నగా ఒక నిమ్మకాయ అంత చింతపండు నానేసుకో కావాలి అవి పొట్టు తీసి మంచిగా కడుక్కకొని పక్కకు పెట్టుక్ కోవాలండి ఇంత ఉప్పు ఇంత కారం ఇంత మసాలా ఇంత అల్లం ఇంత పసు ఓ అదంతా పేస్ట్ అంతా రొయ్యలకు పట్టియ్యాలండి
ఉ హు
పట్టిచ్చేసి ఆ నూనె లో వేసి కొన్ సేపు బౌల్ కావాలండి బౌలు అయ్యాక చింతపండు ఉంటది కదా ఆ నూనెలో వెం నూనెలే ఏగాలండి
ఓహో నూనెలో వేగాల
ఉమ్
మీరు బౌలు అనేసరికి అదేదన్నా గిన్న పెట్టాలేమో అనేసి నేను అనుక్
మరి గిన్నె పెట్టకుండా పోయిలే త్తరా అండి రోయ్యలుల బలే ఉన్నది కదండి మీర్ చెప్పేది
దాన్ని వేగడం అంటరండి బౌలనే అనరన్ మాట నీకు తెలేవక పోతే చెప్తాను నేర్చుకోండి
బాండీ అండి బాండి పెట్టాలా గ్యాస్ మీద
ఆ బాండి పెడతామండి గిన్నె పెట్టకుండా వంటలు ఎవరు వన్డలేరు కదా చెప్పండి ఇంకేం చెయ్యాలి
ఇంకేం లేదండి తాలింపులు వసేసి అవి కలిపిన పేస్ట్ పెట్టుకున్నదంతా పొయ్యిలో బారేలా అండి
పోయిలో పారేస్తారా
అదే బాండీలు వేయ్యాలండి పొయ్యి మీద బాండి ఉంటుంది కదా దాంట్లో వేయ్యాలి
బాండిలో వెయ్యాలా
ఉమ్
మీది తెలుగు లెక్క లేదండి మీరు ఏదో డిఫరెంట్ తెలంగాణ లాగా అనిపించ
మేము పక్కా తెలంగాణ అండి నువ్ ఆంధ్ర ఏంది హలో
ఆ చెప్పండి
మేం పక్కా తెలంగాణ
అవునా అంటే మీ భాష తీరు వేరే లాగా ఉందండి
మాట అంతే వస్తదండి
మా పిల్లలకు కూడా ఇట్నె నేర్పారా అండి అందుకేనా వాళ్ళు అట్లే చేస్తున్నారు
నాకు రెండు బంగారాలు బుట్టిన్నాయి. తినాయి అండి ఒకటి ఏండి ఒకటి బంగారం ఓహో ఒక కొయినూరు డైమండ్ మొన్ననే పుట్టింది ఒక డైమండ్ కూడా పుట్టిందండి మా మా బంగారానికి బాయ్ అండి మంచిది